ఇప్పుడు ప్రస్తుతం ఆ ఆంధ్రప్రదేశ్ లో ఓ స్కీమ్ నడుస్తాంది తెల్సానికి శ్రీశక్తి అని
ఆ అవును తెలుసు నేను కూడా వాడతా అన్నా కదా దాని వల్ల ఎంత ఉపయోగాలు తెలు ససల్ నే
ఉ ఉపయోగాలు చానా ఉన్నాయ్ కా అది చానా ఉన్నాయిలే అంటే అమ్మాయిలకి ఉన్నాయి అబ్బాయిలకి ఉన్నాయి ఆ కానీ అబ్బాయిలకి లేవులే అమ్మాయిలకి ఎక్కువున్నయ్ అబ్బయిలకి లేవే సారీ అమ్మాయిలకి ఎక్కువ ఉన్నాయి కానీ దానివల్ల ఓ దాన్ని ఏమంటాం గొడవలే ఎక్కువయితన్నాయి అనమాట ఆ సీట్ల కోసం బస్సు ఆ బస్సుల్లో
కానీ ఇంకొకటి ఏమైందంటే అది పెట్టినారు అని ఆ బస్సు తగ్గించేసినారు చాలా వరకు అసలు ఎక్కు ఎక్కువు నెంబర్ బస్సులే లేవు ఇంగ అది కాకుండా కానీ దాని వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయ అనమాట మా వాన్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లో ఉన్నవా ఎక్కడికైనా తిరుకోవచ్చు ప్లస్ ఇంకా మంచిగా ఏమి అంటే స్టూడెంట్స్ కి బయటి పో వర్క్ చేసుకునే వాళ్ళకయితే ఇంకా మంచిది ఏమంటే ఇంటికి పోయి రావాల అన్నప్పుడు ప్రతిసారి ఈ టికెట్ ఖర్చుకి ఆ అట్ల వెనుకాడే వాళ్ళకి వాళ్ళకందరికి మేలు ఇప్పుడు ఎప్పు కాలంటే అప్పుడు వెళ్ళిపోచ్చు ఇంటికి
ఇప్పుడు నేను మామూలుగా ఇప్పుడు ట్రావెల్ చేస్తాంటా కదా అప్పుడు ఏం జరుగుతదంటే సీట్ల కోసం కొట్లాడుకుంటారు అనమాట అంటే గొడవలు ఎక్కువ ఎక్కువ గొడవ పడతా అంటారు ఆ మహిళలు ఆ సీట్ల కోసం క వచ్చేది ఫ్రీ సీట్లే కానీ వాళ్ గొ ఆ ఇట్లా ఎక్కువ కొట్లాడుకుంటరు అనమాట
నిన్న ఎప్పుడైన కొట్టినార ఆ గొడవల్లో
ఆ అట్ల ఏం జరగలేదు అంటే చెప్తన్న ఆ ఇట్ల అబ్బాయిలు పురుషులు ఎక్కువ ఆ ఆ ట్రావెల్ చేయరన్నమాట దండ్రల ఎందుకంటే దీనివల్లే ఇట్ల గొడవలు ఎక్కువైతున్నయి ఆ వాళ్ళకు బాగుండద అన్నమాట
ఉమ్మ్ అవున్ ఈ ఇట్ల ఒక స్కీమ్ మేము మీకి మామలుగ అంటే అబ్బాయిలు కూడ పెట్టాల అని అనుకుంటాన అవునా
ఆ అబ్బాయిలకి పెడితే మంచిదే కానీ మేము దాన్ని మంచిగ యూజ్ చేసుకుంటె పర్లేదు పురుషులు కానీ ఇప్పుడు ఎల ఒకవేళ అది మిస్యూజ్ చేసినార అనుకోండి డి అంటె ఇప్పుడు ఫ్రెండ్స్ అంతా ఉంటారు ఒక ట్వంటీ మెంబెర్స్ థర్టీ మెంబర్స్ ఆ ఏదైన ఒక ట్రిప్ పోవాల అనుకుంటారు ఇ ఒకే ఇప్పుడు ఆ బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కాలంటే వాళ్ళు మొత్తం ఆ ఫ్రీ ఫ్రీ బస్ కాబట్టి ఇంగ ఆర్టీస బస్ లే చూస్ చేసుకుంటారు బస్ ఎక్కుతారు మొత్తం బస్సు అంతా మా వాళ్లే ఉంటారు అనమాట పురుషులే ఉంటారు ఫ్రెండ్సే ఉంటారు ఆ అది ఒక టూరిస్ట్ బస్ మాత్రం అయిపోతుంది అది పోవచ్చు కానీ టూరిస్ట్ బస్సు ఏ మాత్రం అయిపోతుంది అనమాట ఆ కండక్టర్లకి వాళ్ళకి కొంచెం ఎట్లనో అనిపిస్తాది అది ఒరేయ్ ఇది అంటె ఇది ఆర్టిసి బస్సా లేదంటె టూరిస్ట్ బస్సా అన్నట్టు ఫ్రీ వాళ్ళు ఫీల్ అయితారు అనమాట అందరూ ఇంతమంది ఒకటే సారెఅని
ఆ అందుకోసమనే వీళ్ళు అవన్నీ ఆలోచించే అబ్బాయిలకు పెట్టుకోపోకుండ ఓన్లీ మహిళకి మాత్రమే స్త్రీ శక్తి అనికుంటున్నారు కానీ నాకు ఆ పేరు బాగా నచ్చింది స్త్రీ శక్తి అని
ఆ అది కూడ మంచిగ ఉంది అది ఒక శక్తి అదొక వెపన్ మీకె ఆ మహిళలకె మంచిదే కానీ కాదని లేదు అసలు స్కీము క మీరు ఆ మహిళలు కొంతమంది వరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మంచిగ ఉపయోగించుకునే వాళ్ళు ఉన్నారు అంటే పర్పస్ ఏమి ఆటి వరకు వెళ్ళి పని చూసుకొని రావడం ఓకే కానీ కొంతమంది ఉన్నారన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ మిగత ఫిఫ్టీ పర్సెంట్ ఎట్ల అంటే ఆ ఇలా దు అదే పనిగా ఇట్లా ఊరికెళ్ళ కాలక్షేపం కోసం వెళ్ళ వెళ్ళడము ఆ పూర్క్
ఇంక అందరు అదే కద చేస్తారు అట్లనే ఇంట్లో బోర్ కొడతానని చెప్పి బయటికి కెళ్దాం అకుంటారు ఇంతకు ముందు అన్నయి ఐతే బయటి వెళ్ళాలంటే కర్చు అవుతుంది కాబట్టి పోరు ఇప్పుడేం ఖర్చుండదు కాబట్టి పోతారు దానికోసం అనే కద వాడుకుంటారు ఇంకేం ప్రాబ్లం
ఊమ్ చాన వరకు మహిళలు బయటకి రారు కానీ ఈ స్త్రీ శక్తి పెట్టడం వల్ల చాన మంది ఇట్లా వచ్చేసేది ఆ బస్సుల్లో కాలి వుండకోకుండ తోసుకు ఉండేది డోర్ లో నిలబడుకుండేది ఇలా చిన్న చిన్న యాక్సిడెంట్లు కావడము ఎక్కువ లోడ్ అయిపోవడంతో ఆ అంటె సమతుల్యత కాల కోల్పోవడము బస్సు అల పడిపోయి పడిపోవడం అని జరుగుతా ఉంటది అనమాట
ఊమ్ అది డ్రైవర్ మీద డిపెండ్ అయ్యి ఉంటయి దానికి దీనికి ఏం సంబంధం ఉండదు కానీ నాకి అదేం అర్థం కాలేదేమంటె దీని మోటో ఏమి ఎందుకు పెట్టినారో ఇది అదొక్కటి అర్థం కాలేదు అనమాట అంటే జస్ట్ వాళ్లేదో గెలిచడానికి ఏమైనా పట్టినారా లేకపోతే ఏమన్నా యూస్ ఉండి పెట్టినారా అది తెలిలేదు నాకి
ఆ అది కూడా నిజమే అంటే అది కూడా ఒక రీజనే అనమాట వా వాళ్ళు గెలవడానికి పెట్ పెట్నారు అని అంటే మహిళలు ఎక్కువ మంది ఉండడంతో అలా ఏమన్నా చేసిండొచ్చు. మెయిన్ రీజన్ ఏంది అంటే వాళ్ళకి ఒక కొంచెం ఏదనా మగవాళ్ళకి పెట్టిండొచ్చు. అదే స్కీము కానీ పెట్టలేదు మహిళలు మాత్రం పెట్టినారు ఎందుకంటే మహిళలు బయటికి రారు వాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళు మగ్ మగ అంటే మగవాళ్ళు ఉంటారు కదా హస్బెండ్స్ అట్లా అన్న చె ఆ వాళ్ళు ఉంటరు కదా వాళ్ళు బయటికి రానిరు అంట మహిళలు తక్కువగా ప్రయాణిస్తారు ప్రయాణం చూజ్ జేసుకుంటారు
కాబట్టి ఇది ఇట్లంతా వాళ్ళు చేసే మాత్రం ఇది కరెక్ట్ కేం అనమాట ఇట్లనే ఇంకా దీని ఇంగ మంచి మంచిగా దీన్ని అప్గ్రేడ్ చేసుకుంటా పోల్ల
అప్గ్రేడ్ అంటే అంటే నువ్వు ఇప్పుడు సూపర్ లె సరి ఆ అలా దానిలో కూడా అలో చేయల్ల అంటున్నావా
అవును దాంట్లోనూ అలో చేయల్ల ఇంకా వీలైతే ఆ దేశవ్యాప్తంగా పెట్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు
దేశవ్యాప్తంగా పెట్టీ మల్ మళ్ళా అది ఎలా పడితే అలా దురుద్దేశంగా వాళ్ళ ఆ వాడు కుంటారనమాట కొంచెం
దురుద్దేశాలు ఏముంటాయి చప్పు అన్ని తిరుగు తిరుగు చెస్తారు అంతే కదా అంతకు మించి ఏం చేస్తారు
మరి అప్పుడు మీ బాగుండదు కదా ఇప్పుడు ఆ ఇ ఆ ట్రాన్స్పోర్ట్ ని నమ్ముకొని క్యాబ్స్ ఉంటాయి ఆ ఓలా ఇవన్నీ ఉంటాయి కదా కంపెనీస్ కొన్ని సంథింగ్ అవన్నీ ఉంటాయి ఊబర్ వర్ల కొ కొన్ని ట్రాన్స్
అవి జరుగుతాయి ఎందుకంటే ఇప్పుడు అందరు ఏం బస్సులోనే పోరు కదా అందరికి అలా బస్సులు కావాలంటే ప్రభుత్వం కూడా ఎక్కడ నుంచి తెస్తుంది తెలే అట్లాంటప్పుడు అవి సైడ్ కా అవి జరుగుతానే ఉంటాయి అవేం ఆగవు
ఆగవు అదే ఇప్పుడు అందరు ఎక్కువ చూజ్ చేసుకుంటార అనమాట అందరు ఇప్పుడు ఆ అంద ఆర్టిస్ట్ బస్సు ఇప్పుడు ఫ్రీ బస్సు పోవడం మంచిది కదా అంటే ఇప్పుడు డబ్లు కట్ పోవడం కంటే
కానీ కొంతమంది కంఫర్ట్ ని చూస్ చేసుకుంటారు కదా ఫస్ట్
చానా తక్కువ మంది కంఫర్ట్ ని చూసుకుంటార అనమాట చానా తక్కువ మంది ఒక ట్వంటీ పర్సెంట్ అలా టెన్ పర్సెంట్ అంతే అంతవర ఆ కంఫర్ట్ ని చూస్ చేసుకుంటారు మిగతా వాళ్ళంతా ఫ్రీగానే కావట్టి ఎందుకు వద్దనుకుంటారు ఇప్పుడు నాలాంటి నిరుపేద కుటుంబంలో ఉండే వాళ్ళు ఉంటార అన్మాట్ ఆ ఆ ఇలా ఫీ ఫ్రీ గా వచ్చే దాన్ని మేము ఎందుకు వద్దు వద్దు అనుకుంటాము
అండి ఇప్పుడు మీకు ఫ్రీగా ఏది వచ్చినా తీసుకుంటారా
కల్పించిన అవకాశం కాబట్టి మేము వాడుకుంటున్నాం దాన్ని అంతే
ఉహు అయితే మీరేమేం చేసినారో అట్లా అంటే మీ ఇంట్లో వాళ్ళు గాని, మీ ఫ్రెండ్స్ రాని ఎవరైనా శ్రీశక్తి వల్ల ఏమైనా ఫన్నీగా అట్లే ఏమని చేసినారా?
పన్నీగా ఏం చేయలేదు అంటే మేము ఎంత కావాలో అంతగానే వాడుకుంటాము. నువ్ అనుకుంట వయా అనమాట ఎక్కువ విచలవిడిగా వాడుకోవడం అనేది మాకు ఏమి ఇష్టం ఉండదు ఏదో పర్పస్ ఏమి పని ఏమి అటి వరకు పోయిచ్చినాము అంతవరకే అంత బీచ్ మేము అదే పని వెళ్ళలేం అనమాట వీక్లీ ఒకసారి మాత్రం బయటకి వెళ్తాం అంతే
ఆ అండి ఇప్పుడు దీన్ని వాడుకొని మొత్తం అన్ని తిరు తిరిగి చూసుకొని అంతా ఊఉమ్ మీరు ఎ ఎప్పుడు పోలేము అనుకున్న ప్లేసులకి అట్లా అంతా పోవచ్చు కదా
పోవచ్చు కానీ ఉండే క్రైమా అది ఇప్పుడు మాకొక్కరికే వర్తించదు కదా ఫ్రీ అందరికీ ఏ ఆ రాష్ట్రం ఉండే వాళ్ళ అందరికి వర్తిస్తుంది కాబట్టి చాలా మంది ఉంటారు బస్సులు ఫుల్ ఏప్పింటెమ్ అప్పుడు ఎక్కడ వాళ్ళు ఈ మధ్య ఏం జరుగుతుందింటే టీ బస్సు వాళ్ళు ఆప ఆపట్లేదునమాట స్టాప్స్ లో
అవునవును ఇంకా ఏమన్నా అక్కడ ఎవ అమ్మాయి గానీ మహిళలు కాని స్టాఫ్స్ లో ఉంటే అస్సలే ఆపరు
ఆ అదే పురుషులు ఉంటే ఆపుతారు ఎందుకంటే డబ్బులు ఇ చ్చి టికెట్ తీసుకుంటారు కాబట్టి ఆ ఆపుతారు. మహిళలుంటే ఆపరు తక్కువ అనమాట ఆ కొన్ని స్షాప్స్ మట్టుకే ఆపుతారు. భయం లేకుండా పోయిందనమాట ఇలా కండక్టర్ కి డ్రైవర్ కి వెళ్ళకంత ఎవరు ఆ ఏం యాక్షన్ తీసుకోలేద అనమాట
ఆ దాన్ని ఏవరేనా రి హరేష్ చేస్తారు ఎప్పుడో ఒకప్పుడు అప్పుడు వాళ్ళ ఉద్యోగాలున్నీ పోయి వాళ్ళకి కూడా తెలుస్తుంది.
ఆ ఇప్పుడు ముస్లిం వాళ్ళు వాళ్ళు ఉంటార అన్నమాట. హ్యాన్డి కప్ట్ వాళ్ళు వాళ్ళని చూస్తే అసలు ఆపరు తెలిసిన నేనే చూసాను అనమాట ఆ నేను బస్ లో ఉన్నాను. ఆ ఒకాయన వచ్చి ముసలాయిన వచ్చి బస్సు ఆపుతున్నాడు. స్టాప్ లో నుంచి ఆ ఆయన ముస్లియాన ఒక్కడే ఉన్నానమాట స్టాప్ లో అందుకని చెప్పి ఎవడు కూడా ఆప్ కుండా అ లే లేనే వెళ్ళిపోనడు అనమాట బస్ ఆయన
ఇది ఆ కలెక్టర్ దంకా తీసుకొని వెళ్తే దీన్ని ఏమన్నా కొంచెం యాక్షన్ తీసుకుంటారేమో
కానీ ఇప్పుడు ఎవరు పట్టించుకుంటారు అవన్నీ అసలు
ఉ పట్టించుకున్నా కూడా అది ఏదో ఫేక్ లే అట్లనే అనుకుంటారు. ఒకరు పట్టించుకొనిరు అంటే రిపోర్ట్ చేసినార అనుకోండి కలెక్టర్ కి ఏదో ఇది ఫేక్ లే అనుకోం గమ్మున్నయ్పోతాడు అది ఒక స్ట్రైక్ మాదిరి చేస్తే కలెక్టర్ దంకా తీసుకెళ్లి చాన్సస్ ఎక్కువన్న మాట
హ కాని ప్రతి ఒక్కదానికి ఆ ఆకడి కాట్లా స్ట్రైక్లు బందలు ఇవే చే సి సాధించుకోవాల అంటే ఇంకా అన్నిటికీ అదే అయిపోతుంది. అది ఒక అలవాట్లాగా అయిపోతుంది అందరికీ
అలవాటు అనే కాదు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ అనమాట అది ఇప్పుడు అది చేయకపోతే అసలు ఏ ది సిరియస్గా తీసు కోట్లేదు గవర్నమెంట్ కాబట్టి అది చేయడమే ఉత్తమం. అంటే మన ఆ సమస్య తొందరగా రీచ్ అయితుంది అనమాట. కార్య అళ్ళ అంటే కలెక్టర్ దాంకా అలా
ఉ ఉ సరే మారియితే
ఉ బాయ్